ఆ బాగున్న మీరు బావునర
ఆ
ఏంచేస్తున్నారండీ
లేదండి కాలినే ఉన్నాను మీరేం చూస్తున్నారండి
ఆహా
హు
తిన్నారా
ఆ లేదండి ఇంకా అన్నం వండాము కొంచెం టైం పడుతదు మా వారు వచ్చాక అందరం కలిసి ఒకేసారి తిందామని
ఉమ్ ఊహూ
ఏం చేస్తున్నారా అండి ఈ సమ్మర్ లో ఏదైనా ప్రయాణాలు చేస్తున్నారా
ఏ తెలిన ఎట్లా అండి ఎట్లోకి భయంమవుతుంది మీరేట నేల్లారా
ఆ వెళ్లాల్సి వస్తుందండి అంటే పర్టికులర్గా బయట వెళ్ళడానికి కాకుండా ఇ ఫంక్షన్స్ కి ఎగ్జామ్స్ పిల్లల పిల్లలు ఎగ్జామ్స్ కి అటూ ఇటూ తిరగాల్సి వస్తుంది ఉరువే ఇ మస్తు ఎండ వుంటుంద్దాండి అసలు బయటకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఫస్ట్ ఇల ఏడి వస్తుందండి గాలి
అవును మస్తు ఎండ కొడుతుంది ఇంకా నుంచి బయటికి వెళ్ళాల న బయట పని చేస్తానికే బాగా కొడుతుంది
ఆ ఆ బస్ లో అంత అనిపిస్తుందిండి ఆ ట్రైన్ లో కూడా అట్లా అనిపిస్తుందండి
ఉమ్ ట్రైన్ల అయితే అటు కడగ కూర్చుంటారు కదా అన్ని ఎద రెండి వస్తుంది
అయిది రండి వస్తుంది బస్సు లో కూడా అట్లే ఉందండి సిచ్యువేషన్ ఇప్పుడు
ఊ
అసలు బయటి ఏదైన్నా బయట పనుండేది వరకు నడు కుంటే జాలీగా అట్లా వాకింగ్ అయినట్టుంటుందని వెళ్లేది ఏ అసలు ఇప్పుడుగ అదృశ్యం అనుకోవాలో ఏమనుకోలో అర్ధం కావట్లేదు కానీ రాపిడొ వచ్చి కానీంతే అదే బుక్ చేసుకుంటాను అండి ఇంటి ముందుకే వస్తారా ఇంటి ముందుకు వస్తుంది కష్టం ఉండట్లేదు అందులో ఆ బయట అయితే తక్కువ పడుతుందండి
బై
మ్ అంటే వెళ్ళే వాళ్ళకి తెల్స్స్ కి జ ఇప్పుడు ఒకరుంటే బైకే బెటరండి ఒకరుంటే బైకి ఆ ఇక మన లో కొలో అంటే కొంచెం విలేజ్లలో కొంచెం అట్లా ఆల సర్లే కాని చాలా వరకు ఓక్కరుంటే హైదరాబాద్లో సిటీలల్లో బైకే బుక్ చేసుకుంటారు తెలుసా అండి ఆ ఆ సటీదయితే ఏమనుకోరుగా అలు ఇక్కడయితే ఇక బైకే చూసుకుంటే అ తీర వస్తారు ఆటో అయితే ఊరు ముగ్గురుంటే సేఫ్
అవును
ముగ్గురుంటే బెటర్
ఆ ఎందుకంటే మనం ముగ్గురు ఉన్నా కూడా బెటర్ ఎందుకంటే అది కొంచెం తక్కువ బడ్తది మనము రోడ్డు మీదకి బోవనవసరం లేదు మళ్ళీ ఇక్కడికి వచ్చిది ఎది పికప్ చేసుకొని పోతరు
అవునండి అది పెట్టే వాళ్ళు అంజన పెట్టి పెంచడం తగించడం అని ఉంటే ఇప్పుడు ఆటకు వెళ్ళాము అనుకో ఒక్కర ఒక్కరు పెట్టుకున్నాం అనుకో ఇద్దరుకి ఒకరికి అట్ల ఆప్షన్ పెట్ కుంటే బాగుండు అందులో ఓన్లీ ముగ్గుర్నే చూపిస్తుంది ఇప్పుడు మనతోని నలుగురు రున్నమనుకో ఛాయిస్ లేదనమాటిగ మళ్ళా ఇ కొ రాపిడో చేసుకోవాలి
అవునవును ముగ్గురుంటేనే రే పట్టియ్యాలి
ముగ్గురుంటే రాపిడో చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే ఇంకో రాపిడో చేసుకోవాలె
ఔను
మ్
ముగ్గురుంటే బెటర్లే
అవునండి అయిన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ లకి రేట్లు పెరిన కాన్నించల్లే వాహనాలకు కూడా ఛార్జీలు బాగా పెంచిల్లండి
మ్
ఇక బైక్ అయితే కొన్ని కొన్ని చోట్లల్ల పెట్రోల్ బంక్లలో లైన్ ఎత్తాలట
అవును పెట్రోల్ కయితే మస్తు డీజిల్ రేటు పెట్రోల్ ధరా ఇ బా పెరిగింది అంటే ఇక్కడ మా అ వాళ కూడా అంటున్నారు అ
ఎలక్ట్రిక్ వాహనాలు కూడా వచ్చినాయి వీళ్ళు తక్కువ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే బాగుండదండి
అవి పేల్తాను ఎంత కాండి
అంటే దాని లిమిట్ ఉంటందండి దాని దాని మెయింటెనెన్స్ బట్టి కరెక్ట్ గా వాడాలి రఫ్ అండ్ రఫ్ వాడాలంటే ఇవే సరే అవి మంచిగా కరెక్ట్ గా మం చేస్ వాట అది కూడా వాడొచ్చు అండి ఇప్పుడు మనం ఎన్నిళ్ళ కుప్పరికి ఎల వాతులే మా చాలా కరం సంబంధించిన వాడుతున్నాను. వాటిని జాగ్రత్తగా వాడుతులేమో ఇవి కూడా జాగ్రత్తగా వాడాలి. నప్పు
ఆ ఉందే గాని ఏ మో అసలు ఏటు పోవాలి పనిగా ఉంది అ ఎట ఉర్లా పోవాలన్న
అయితే ఈ వందే భారత్ ట్రైన్లు కూడా వస్తున్నాయి బాగానే ఇక్కడండి బాగా లాంగ్ జర్నీ వెళ్ళట్ట అయితే వందే భారత్ బెటర్ అండి అసలుయితే మనకి తొందర వళ రావచ్చు స
అ
అ
వందే భారత్ ట్రైన్ కూడా బాగుమంట
బాగున్నాయి ఇప్పుడు నడుస్తున్నాను ఆ నేను ఎప్పుడ ఎకులేదండి మ రైక్కడ వళ్ళ
ఆ మంగ మెట్రో ఏక మేం రేన్ ఎక్కల
మ ఇడళ్ళ బాగా కనిపిస్తాంటే ఇద తిరుకంటే
హ అ మంచుకుంటది అది మెట్రో అయితే మంచిది బాగుంటది అసలు
అవునండి మళ్ళీ అందులో వేసి ఉంటది కదా జర్నీ కూడా పెద ఇబ్బంది అనిపించింది చ
సరే నిలబడాలి
ఆ సీట్ రెండు అంత తక్కువ ఉంటాయి కదా అందుట్లో
ఉ
నిలబడాలి కాకపోతే అక్కడ వాళ్ళకి ప్రేరణలు చేసామంటే అది అలవాటే వాళ్ళకి అలవాటు కాబట్టి కొంచెం ఇబ్బంది పడారు ఇక మనం టికెట్ తీసుకొని అది ఓపెన్ స్కాన్ చేస్తే అక్కడ ఓపెన్ అవ్వదు రెడ్ క అదే గేట్ అడ కొంచం ఇబ్బంది అని తర్వాత ఎక్సలెటర్ ఇక వనకాడ రైల్వే స్టేషన్ లాల్ల మామూలు ఉన్నాయి ఇక్కడ అక్కడ కాని
భయమయితది నాకు
ఆహా ఇక జర్నీల్లో అవే బెటర్ అనిపిస్తుంది సార్ట మనం బాగా జర్నీ వేసి అటు ఇటు తిరిగి అలిసిపోయి ఉంటాం కదా ఎక్సలేటర్ మంచి కనిపిస్తది అంటే నిలబడిపోవచ్చు కదా లిఫ్ట్ అయింది అనుకోండి భయం అని అనిపిస్తది ఎందుకంటె అదే మధ్య లో ఆగి ఇటి పరిస్ తి పోవాలి కాలా ఇదంత అట్లా ఉంటది ఎక్స్లెటర్ తెలుసా అండీ నడుస్తది ఇప్పుడు దాంట్లో చీరలు ఎరికినా కాళ్ళు పడ్డా ఎమటే ఆగిపోతుది అది తెలుసా అంటే అంతె ఇగా అయిపోతుంది కదా లాగ మవే
ఆహా
అ
ఎమట వచ్చి అదిచ్చి ఇస్తారు
ఆ తీస్తారమ్మా తీసుకొని మళ్లీ చెక్ చేసుకురమ్మా మళ్ళ కింద ఆన్ బటన్ అ అలా పెట్ చేసుకోవచ్చు
ఆహా
అ
నెట్్రక్ంట ఆ ఆ
అ
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా అండి మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా అండి మీరు
లేదండి ఎండకి వెళ్ళాలంటే ఇబ్బంది అనిపిస్తాంది
ఉమ్ అవునా మేము కూడా ఎళదాం అంటే ఇబ్బంది అనిపిస్తాంది ఇక్కడ ఎండా ఎండైయితే మస్తూ విపరీతగా ఎండే కొడుతుంది
అవును వెదర్ బాగా వేడిగా ఉన్నా ఇంగా హ్మ్ మీరు వెళ్తారా అండి మరి
పర్ కూడా రావట్లే ఎండకి భయప ఇప్పుడు ఎవ్వరు గూడా రావడం లేదు ఆ
హ
ఎండగపోవాలంటే ఇబ్బంది
హ్మ్
మ
బాగా ఎండా కొడుతుంది కదా అండి అట్లే ఉంటుంది ఈ సమ్మ్ ర్ లో హలో చెప్పు భవిష్యంది పంపనా అ హలో హలో హలో హలో హలో హలో ఏంటిది ఐనపడతాందా హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో తిప్పు అట